హలో
ఉమ్ ఏరే సౌండ్ ఒస్సుంది. కొంచం పక్కక్ రావా డిస్టబెన్స్గా అన్ని
అవున అక్క
ఆ ఆ
సరే అక్క వస్తా తిన్నారా అక్క ఆ లేదక్క ఇంకా మీరు
మ్మ్ తినలేదు ఇంకా తినాలి టైం అయింది
ఆ అవు దా
షాపింగ్ ఏమ్ షాపింగ్ నువ్వు ఆన్లైన్ చేస్తావా బయట చేస్తావా ఎక్కువ
ఎక్కువ ఆన్లైన్ అక్క బయటి పోయకి ఇంకా మా ఆయన డ్యూటీకే పోయింటారా
అవునులే
ఉను ఎక్కువ ఆన్లైన్ ఏ బుకింగ్
ఆన్ లైన్ లోనే ఏ దేంట్లో తీస్కుంటావ్ మీషోనా, ఫ్లిఫ్కార్టా
ఫ్లిప్కాడ్ అక్క మా ఇంట్ మా ఊరికి మీషో వస్తుంది గానీ
ఆ
ఒక్కొకసారి రారక్క
అవునులే డెలివరీ డెలివరీ ఉండదేమో
హా అక్క ఒక్కొక్కరికి రాదంట అందుకింకా మేము ఒకేసారి ఫ్లిప్కార్డ్ అయితే మా ఊరు అన్నయ్య తెస్తారు
అవున్లే
మ్మ్ అందుకే అక్కా మేము ఫ్లిప్కార్డ్ ఎక్కువ చేస్తా ఏమన్నా పెద్ద పెద్ద మ్యారేజు పెళ్ళిళ్ళు అట్లాయితే
ఆ
పండగ్లయితే మా క్రిస్ క్రిస్మస్ కు అయితే మేమే వెళ్ళి తెచ్చుకుంటాం అక్క
అవునులేబయట షాపింగ్ మ్మ్
హ క్కా క్రిస్మస్ కి ఈస్టర్ కి గుడ్ ఫ్రైడేకిి
అవునులే
మ్యారేజ్ కి ఏమన్నా పెద్దా మా ఇంట్లో ఏమన్నా ఫంక్షన్లు ఉంటేనే పోతాం అక్క లేకుంటే లా
అవును లా
హవును
నేను ఎక్కువ బయటే షాపింగ్ ఆన్లైన్ షాపింగ్ తక్కువ
హా
ఆన్ లైన్ షాపింగ్ చేస్తే ఏమైతుందంటే ఇప్పుడు ఆర్డర్ పెట్టుకు పెట్టుకున్నాం అనుకో అది బాగలేకపోతే మళ్ళా రిటర్న్ పెట్టాల మళ్ళా వేరేది చూసుకొని మళ్ళీ ఆర్డర్ పెట్టుకోల్లా ఇదంతా కొంచెం లెంతీ ప్రాసెస్
క్వాలిటీ చూసి పెట్టాచ్చు అక్క
ఆ ప్రోడక్ట్ చూసి పెడతాను అన్ని చూసి పెట్టినా కాని ఒకసారి ఏదో ఒక డ్యామేజ్ అన్న వచ్చు ఉంటుంది లేదంటే క్వాలిటీ అన్నా బాగుండదు మిస్ అయ్యి ఉంటుంది మంచి క్వాలిటీనే చూసి పెట్టినా గానీ ఓసారి మిస్ అవుతాది అట్లా
ఆ నాకైతే అప్పుడు నేను చాలా రోజుల నుంచి చేస్తాన్న కానీ ఒసారి కూడా డ్యామేజ్ గాని బాగలేదు కానీ ఏది రాలేద అక్క
ఉనా
నిను పెట్టినా గాని సైజ్ అన్నా లూజ్ అన్నా అయితుంది
చానా
ఉమ్ డ్రెస్సెస్ కెళ్ళి సైజ్ లూజ్ అన్నా వస్తాది, లేదంటే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటది. క్వాలిటీ అన్నా త తక్కువ క్వాలిటీ ఉంటది క్లాత్ రిటర్న్ బెస్ట్ పెట్టేస్తా
ఎం సట్ సేర్ ఇచ్చి మ్యారేజ్ అయినప్పటి నుంచి ఎక్కువ ఆన్లైనే అక్క
అవునా
సుజు అప్పుడైతే ఇంక అన్నీ అమ్మోల్ లేతెచ్చేవాళ్ళు కదా అంతగా పట్టించుకునేలాం కాదు.
అవునులేే
ఉమ్ ఎక్కువైతే అప్పుడు అమ్మలెక్కన్ని
ఉమ్
ఇప్పుడు ఇంకా మేం మెత్తం పెళ్ళయినంక మేమే తీసుకోవాలి కదా కా అయినా అమ్మతో కూడ తెస్తుంది.
ఉమ్
అయినా తెస్తుంది అమ్మా, ఈడున్నా గుడ తీసుకుంటనే ఉంటది అక్కడ
అవునా
నా కొడుకులకే ఎక్కువ తెస్తా ఉంటది అక్క
ఆ
నా కొడుకులకే ఎక్కువ తెస్త ఉంటాది.
మీ అమ్మనా?
ఆ అక్కా
మేమైతే అంత ఇంగ మేమే షాపింగ్ చేయాల
ఉమ్
బయటికే ఎళ్తాం మేము షాపింగ్కి, ఆన్లైన్ తక్కువ
ఇంకోటంటే మా ఫ్యామిలీలో అయితే నాకే ఫస్ట్ మ్యారేజ్ కదా అక్క ఇంకా నాకే కొడుకులు, ఇంకా ఎవరికి ఇంకా మ్యారేజ్ కాలేదు. అందుకని లేదక్క మల్ల
అన్నా
ఉమ్ అన్నకి ఇంకా మ్యారేజ్ కాలే నేనెక్క
అన్న తర్వాత నువ్వు, నీ తర్వాత మళ్ళీ
చెల్లెలి అక్క
లాస్ట్ మళ్లి తమ్ముడు ఓ ఉహు
ఇంకా మా ఇంట్లో ఇంకా వెళ్ళే అల్లరి, అక్క
ఉమ్
మా ఇంట్లో ఇంకా వీళ్ళిద్దరికి చానా గోముగా పెంచినారు కదా, ఇంక మా అమ్మ వాళ్లు అం తే మా అత్త వాళ్ళ కూడ
ఆ
ఎక్కువగా ఇంగ మా బావోళ్ళు కూడా చాలా ఎత్తుకుపోతాంటారు. కావాల అడిగిండేటివన్నీ కొనీస్తాంటారు, బట్టలు గాని తినేట్ గాని ఏదైనా కొనిస్తనే ఉంటారండి.
అహ
అ ఇంకా మా అమ్మ వచ్చినప్పుడంతా హోటల్ పెట్టినా మా అమ్మ
ఆ
కబాబులు చేపల ఫ్రై అన్నీ బోటిలనే ఓ పరోటా ప్యాకెట్ ఏ తెస్తుండే
ఆహా
రెండు మూడు ప్యాకెలు తెస్తుండా వచ్చినప్పుడు అంతా
ఉ నువ్వు ఏ ఫుడ్ బాగా చేస్తావు
నేను అక్క చికెన్ మటన్ ఎక్క
చికెన్ మటన్ బాగా చేస్తావా
హా క్క అన్ని వంటలకన్నా అవి బాగా చేస్తా
అవున
ఆ
ఒకసారి మా ఆయన మీ ఇంటికి వచ్చినడంటబ్బ
ఆ అక్క వచ్చిండు ఏ చాలా అంటే కంపెనీ వాళ్ళ వచ్చాక ఇప్పుడు ఒకసారి ఏదో పె అన్నానికి ఎంటికో పిలిచింటే వచ్చిండ్రక్క
అవును ఏదో క్రిస్మస్ కనే ఏమో అని అన్నాడు
ఆహా క్రిస్మస్ వచ్చింటిరీ వచ్చిండ్రన్నలో ఇంకొకసారి వాడు పుట్టెంటికలకి వచ్చిండ్ర
అవునా ఊ
ఊ ఇంకా ఏదో వాళ్ళు వేరే వాళ్ళు ఏదో వచ్చినప్పుడు అప్పుడు కూడా వచ్చింది కానీ వీళే అని తెలియదక్క
అవునులే మా ఆయనాన్న నాతో అంటికి ఆల్ ఇంటి పోయింటి నేను అని
ఓహో వచ్చిండక్క అప్పుడు క్రిస్మస్కి ఒకసారి వచ్చిండ్రు కానీ గుర్తు అంటే ఈయన్నా అని తెలిదుక్క
అవునులే క్రిస్మస్ బాగా చేస్తారు కదా మీరు
ఆకా
ఊ
ఈస్టర్ గుడ్ ఫ్రైడే కన్నా క్రిస్మస్ ఏ బాగా చేసేది
అవును
ఊహు
ఈ డిసెంబర్ మొత్తం ఇంకా అవి ఫెస్టివల్ మూడులోనే ఉంటారు మీరు
హ అక్క ఒక్కట తెది నుంచి ఊ మళ్ళీ ఒకటో తేదీ వరకు జ జనవరి వరకు ఇంకా అంతే అక్క
ఊ జనవరిలో మళ్ళీ గుడ్ ఫ్రైడే వస్తది కదా
లేదకా ఏప్రిల్ లో కానీ మార్చి లో వస్తుంది అక్క
అవునా
హా ఇంకోటి అది మేము నివేరు కూడా బాగా చేసుకుంటాం అక్క చర్చి లోనే
అవునులే
అ మొత్తం ఫుల్ డెకరేషన్ చర్చి కంతా ఇంకా మెన చేసేది
మెయిన్ ఏం చేస్తారు క్రిస్మస్ కి మీరు ఫుడ్డు
మేమా అక్క మాకు తోచిందే చేసి పెడతాం అక్క
అవునా అంటే నాన్ వెజ్ వెజిటేరియన్ రెండు ఉంటాయి కదా
రెండు ఉంటాయిక్క
అ మేము కూడా వెళ్తుంటిమి అప్పుడప్పుడు చర్చికి
అవునక
చిన్నప్పటి నుంచి అలవాటు ఉండే అంటే మా అమ్మమ్మ వాళ్ల చర్చికి వెళ్తుండే
అవునకా
నేను ఈ మద్ద మా అమ్మమ్మ చనిపోయిట చనిపోయినప్పటి నుంచి ఇంకా నేను ఇంకా అదేవుని నమ్మడం మానేసినా
ఆ
మా అమ్మమ్మ ప్రతి సండే పోతుంది చర్చికి ఇంకా టెంపుల్లో అందరికి అన్నదానాలు చేపిచి లేంటే ఏదైనా భోజనాలు పెట్టిస్తారు కదా అంటే చర్చిలో అక్కడ ప్లేట్స్ గానీ లేంటే గ్లాసులు గాని ఈ కొనిచ్చేది అక్కడ వాళ్ళందరికీ తినడానికి అట్లన్నీ చాలా చేస్తుండే
మీ అమ్మ వాళ్ళ క్రిస్టియనాక్క
ఆహా కాదు కాదు అ అమ్మమ్మ వాళ్ళు అంటే కన్వర్టెడ్ లాగా కాకపోతే పూర్తిగా ఏం క్రిస్టియన్స్ ఏం కాదు తెలుగు వాళ్ళే కానీ అ దేవుని ఎక్కువగా కొలుస్తారు
ఆ
ఉ మా అమ్మ మ్యారేజ్ కూడా క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది మళ్ళీ తెలుగు పద్ధతిలో కూడా జరిగింది
మీ అమ్మ వాళ్ళ దక్క
ఆ మ అమ్మ వాళ్ళది
ఆ
ఇంకా మా మా మామ వాళ్ళది కూడా సేమ్ అట్లే ఫస్ట్ క్రిస్టియన్ క్రిస్టియన్ వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేస్తారు మళ్ళీ తెలుగు సాంప్రదాయంలో ఎట్లా చేస్తారో అట్లా చేస్తారు రెండు పద్ధతులు పాటిస్తారు నేను ఈ మధ్యనే మానేసింది దేవున్ని కొలవడం అట్లా అన్ని చర్చికి పోవడం అన్ని స్టార్టింగ్ అంతా ఉంది ఇంకా నా చెల్లెళకి పెళ్ళైన తర్వాత ఇంకా మాన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా దే ఆ దేవుడి పటాలన్నీ తీసేసినారు ఇంకా ఏసుప్రభు వి అన్ని లేంటి ఇప్పటిగానీ వెళ్తారు చర్చికి మంచిగా సెలబ్రేట్ చేస్తారు
అ
క్రిస్మస్ వచ్చేసరికి
ఆ
బాగా డెకరేషన్ చేసి ఊరంతా మంచిగా మెరవన కూడా చేస్తారు మేరీ మాతని ఏసుప్రభుని
ఆ
ఉం అంతా పాక వేసి పస్ పశువులపాకలాగా వేసి గొర్ర పిల్లల్ని అంతా పెడతాం కదా అట్లా అన్ని చిన్ చిన్న చిన్నవి అన్ని బొమ్మలు ఉన్నాయన్నమాట అవన్నీ అట్లా పెట్ పెట్టేసి బా మంచిగా డెకొరేషన్ చేసి ఊరంతా మెరవన లాగా చేస్తారు
అట్లా రోమన్ కథలిక్ అట్లాక్కైతే మీరు అమ్మమ వాళ రోమన్ కథకా అమ్మమవళ
అమ్మమ్మ వాళ్ళు తెలుగు వాళ్ళే కాకపోతే వాళ్ళు దేవునీ నమ్మినారు ఆ దేవుని కొలిస్త
ఉం ఆ అంటే క్రిస్టియన్ లో కూడా రెండు పద్దతిలు ఉన్నాయి అక్క
ఆ
ఒకటి రోమన్ కథలిక్ ఒకటి సిఎస్ఐ ఉంది
అవునా ఇంకా అవన్నీ ఏం తెలీదు నాకి ఎందుకో వాళ్ళు అట్లా దేవుణ్ణి నమ్మినారు ఇంకా అప్పటి నుంచి ఆయనకి పూజలు చేస్తా ఉంటారు
ఆ
ఇంకా అట్లా ఉన్నప్పుడు మన ఆ సరే సరే ఉంటా మళ్ళీ చేస్తా
అ అక్క
ఉం సరే